హలో ఆ వినిపిస్తుంది కావ్య చెప్పం ఈశ్వర్ంలో త హలో వినిపిస్తుంద నవు దగ్గర ఏం పండలు పండగలు చేసుకుంట అంట నార్ల్
తెలుగు వాళ్ళు చేసు కునే పంండగల అని చేసుకుంటామండి అంటే ఉగాదిని మొన్ననే ఉగాది అయిపోయింది కదండి ఉగాది తెలుగువారి కొత్త సంవత్సరం అని అంటారు కదా మొన్ననే మా ఆ మా ఇంట్లో ఉగాది చేసుకున్నామండి మీరు చేస్కు
చేసుకున్నాం మీరే మీ ఇంట్లో ఉగాది ఎలా చేసుకున్నారు ఏంటండి సరిగా వినపడలేదు
మీరు ఉగా
పండగని ఎలా చేసుకున్నారు మీ ఇంట్లో మార్నింగ్ ముందు ల పొద్దున్నే లేచి తల స్నానం చేసి ఇంట్లో పూజ చేసాక దేవుడికి ప్రసాదం పెట్టి తర్వాత మేము తింటామ అండి పరు ఎలా చేసుకుంటారు మేము ఫస్ట్ ఇంట్లో పూజ స కా దేవుడికి కూడా పూజ చేయకముందే ఫస్ట్ పచ్చడి చేసుకుంటాను పచ్చడిలో ఆరు చెడ్ రుచులు వాడతాము అందులో మామిడికాయ వేప పువ్వు
ఇంకా బెల్లం కారం ఇలాంటి చింతపండు చెడ్రుచులు చెడ్రుచులు అన్ని కపి చేసి పచ్చడి చేసుకుంటాం ఆ పచ్చడి పడి ఆ పచ్చడిని దేవుడి దగ్గర పెట్టి
పూజ
చేసుకున్న తర్వాత ఆ పచ్చడి అందరం తరువాత ఆ పచ్చడి అందరం తాగుతాము ఒక అందరం సకనాాలు ఇలా కట్టుకుతాము ఇంకా ఆ రోజే మటన్ అవన్నీ కూడా తింటాము మీరు నీచు ఆ పండగ రోజే తింటారా అండి ఉగాది రోజే అవును మీ దగ్గరలాసుకు ఆ మేము ఒక రోజు ఉగాది పండుగ రోజు మేము దేవుడికి ప్రసాదం పెట్టి తర్వాత అంతా భక్ భక్ష్యాాలు చేసుకుంటాం ఆ భక్షాలు ఆ రోజు ఆ భక్ష్యాాలు మాత్రమే దేవుడికి పూజ మాత్రమే చేస్తాం ఆ తర్వాతి రోజు మేము నీసు తింటాం అండి మీలాగా కాదండి మేము ఒకొక్క లు మేము బాగా మేము బాగా చేసుకునే పండగ అంటే దసరా సంక్రాంతి తి అండి దసరా రోజు సేమ్ ఇలానే అది ఇదే విధంగా ఇదే విధంగా ఇలానే భక్ష్యాలు చేసుకొని దేవుడికి ది ఆ రోజు ఆ రోజు సాయంకాలం ఆ ఒక ఆకు అంటే మీకు గూడా తెలిసే ఉంటుంది క ఆ ఆకుని పెట్టి తల్లిదండ్రుల దగ్గర పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకు దేవుడు జ
మేము దసరా దానికి ముందు బతుకమ్మ చేసుకుంటాం. అది తొమ్మిది రోజులు చేసుకుంటాం ఫస్ట్ రోజు బతుకమ్మ అని ఎంగిల్ పూ బతుకమ్మ అని అంటా అంటే తిని బతుకమ్మని పెరుస్తారనమాట బతుకమ్మ అంటే పూలతో చేసేది అనమాట ఒక దేవతలాగా భావిస్తారు ఎంగిలి పూలు బతుకమ్మ అని ఎందుకు అంటారు అంటే ఆర్య అన్నం తిని అంటే ఉపవాసం చేయకుండా వాళ్ళు తినేసి బతుకమ్మని పేరుస్తారు అలాగే తొమ్మిది రోజులు బతుకమ్మ జరుగుతది తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ అంటారు సద్దుల బతుకమ్మ ఎలా అంటే ఉపవాసము అండి బత బతుకమ్మ ని పేరుస్తారు ఆ రోజు చాలా రకాలమైన ఆ తినే పదార్థాలను చేస్తారు అంటే నువ్వుల లడ్డు అలా కొన్ని కొన్ని ఐదు రకాలు అలా చేసి పెడతారు ఆ రోజు బ బతుకమ్మని చెర్లో విడుస్తారు తర్వాత దాని తర్వాత రోజున దసరా జరుపుతాం దసరా రోజు వచ్చేసి ఆ రావణాసుని కా రావణాసుని దహనం జరుగుతు తది అది రాత్రి జరుగుతది దానికి ముందు ఏం చేస్తారు అనంటే ఒక మేకని ఇట్లా ఒకటేసారి కట్ చేసి సోరకాయనా అలా కట్ చేసి ఆ రక్తాన్ని మేకని కట్ చేసినప్పుడు వచ్చిన రక్తాన్ని బొట్టిగా పెట్టు అనీ దస్ హ
దసరా జేసి వసి జరుపుకుంటారు అందరూ జమ్మాకుని ఒకరికొరికి ఇచ్చుకొని దసరా శుభాకాంక్షలు చెప్పుకుంటారు ఇలా మా దగ్గర దసరా జరు
మీ దగ్గర సంక్రాంతి ఎలా జరుపుతారు మేము సంక్రాంతి మూడు రోజులు చేసుకుంటామండి భోగి మకరం కనుమ భోగి రోజు మేము రొట్టెలు చేసుకుంటాం రొట్టెలతో పాటు చిక్కుడుగాయ కూరని మేం నార్మల్గా మా సైడు అలాగే చేసుకుంటాం నువ్వుల రొట్టెలు చేసుకుంటాం ఆ దాని తర్వాత నెక్స్ట్ డే అన్నం పొంగలు వండుకుంటాం తర్వా తబ్ మరో స తర్వాత రోజు ఈ చికెన్ మటన్ నీస్ వండుకొని తింటామండి ఆ చాలా మేము మేము ఒక మీరు ఒకలాగే చేసుకోమనిపిస్తు వస్తుంది మా దగ్గర వేరేలాగా చేసుకుంటాం సంక్రాంతి ముందు భోగి రోజు ఎలావస్తే పులుగా పులగం వండుకుంటాం ఆ రోజు తీయన్నం వండుకుంటాం భోగి రోజు ఆ రోజే ముగ్గులు వేస్తాం సంక్రాంతి రోజు వచ్చేసి మ మటన్ని వండుకుంటాం ఇగ అందరం ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెడతాం గొబ్బెమ్మల దగ్గర ఆవుపెండతో చేసిన గొబ్బెమ్మలు ఇంకా రేగగాయలు గరకపూస నవధాన్యాలు వేసి
తా అవునా నైట్ బాగా జరపుకుంటు
తెలంగాణ యొక్క రాష్ట్ర పండుగగా గుర్ ారుగుతు తెలుసా అండి అయ్యో అవునా తెలీదండి బోనాలు కూడా బాగా జరుగుతుంది ఎప్పుడు జరుగుతంది అంటే వర్షాకాలం అయిపోయిన శ్రావణంలో బోనాలు చేస్తారు ఇక్కడ అంటే ఒక్కొక్క దగ్గర ఒక మాసంలో చేస్తారా ఆ బోనాల వేరే రకరకాల పేర్లు ఉంటాయి మా దగ్గర అయితే శ్రావణంలో చేస్తారు బోనం అమ్మవారికి ఊర్లో ఉండే ముత్యాలమ్మ గుడి దగ్గర బోనంని చెల్లిస్తారు ఆ రోజు కూడా మేము కోడిని లేదా మేకను కట్ చేసి ఈ పండుగని జరుపుకుంటాం మీ దగ్గర బోనాలు చేసుకుంటారా
మా దగ్గర లేదు
మీరు అమ్మవారికి ఏం సమర్పిస్తారు
కుండలో తీసుకెళ్ళి అమ్మవారి
దగ్గరికి తీసుకెళ్తారు ఆ అట్లా చేస్తారు
డి
ఇంకా అమ్మవారికి చీర కూహా ఆ జుంకీలు గుగ్గిళ్ళు అంటే పెబ్బర్లు అంటి అంటారు అండి వా అప్పుడు అట్లా చీరని అంటే చీరని పెట్టరు అక్కడ పెట్టి మళ్ళీ తీసుకొని ఇట్లాపోవాలి తీసుకుంటారు అట్లాంటి ఇట్లా ఇష్టమైన పండుగ ఏంటి
అ
నాకు ఇష్టమైన పండగ నా ఏ పండగ అయినా ఇష్టమేండి అవునా
దసరా సంక్రాంతి
మీకు నాకు దసరా అంటే ఇష్టామండి చిన్నప్పుడు నేను బతుకమ్మ బాగా ఆడుకునేదాన్ని ఎక్కువ రోజులు సెలవులు వచ్చాయి అందుకే బాగా నచ్చేది అవునా అండి అవును చిన్నప్పుడు చాలా చేయించే వాళ్ళు కళాశాల ఉన్నందుకు ఎక్కువగా ఇవ్వరు కాని మనం తీసుకుంటాము హలో
పది రోజులు పదిహేను రోజులు ఇస్తారు దసరానీ ఆ
ఈ బతుకమ్మ నవరాత్రులు తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి మాకు ఈ సెలవులు ఇస్తారు తెలంగాణ మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఇలానే జరగదండి అదే అండి సరేనండి